హ
హలో మేడం
మేడం ఏం చేస్తున్నారు మేడం బాగున్నాం మేడం మీరు బాగున్నార మేడం
బాగున్న మేడం ఆఫీస్ కెళ్ళొచ్చినా మేడం ఇందాకనే
అవునా మేడం బానే నడుస్తుంద మేడం మీ ఆఫీసు
బానే ఉంది మేడం పర్వాలేదు మేడం కొంచెం ఇపుడు ఇప్పుడు అంతా సమ్మర్ కదా మేడం దాని వల్ల కొంచెం జనాలు అనేది కొంచెం ఎక్కువనే ఏస్తారు మేడం ఆఫీస్కి
ఆ మేడం మేడం ఏం చేస్
ఉమ్ ఎంచెస్ సార్ మేడం రు
మేడం ఇప్పుడే పా ఉమ్ ఆ
కూసున్నా ఇప్పుడే ఇక ఫోన్ మాట్లాడ దామని మీతోని
మేడం ఇప్పుడే వచ్చి మేము పాల్ హ్ పాలు ఇటు చేసుకొని పాలు తాగిన మ సార్కు టీ చేసి పెట్టినా తాగి కూసున్నాం డిన్నర్కి రెడీ అవ్వాలి మేము డిన్నర్ చెయ్యాలి అంటే డిన్నర్కి వంట చేయాలిగా ఎంతైనా వంట
అవును మేడం ఆహా ఆ మేము కూడా చేయాలి మేడం. కుచున్న కాసేపట్ల కూర్చున్న
చెప్పండి మేడం
ఉమ్మ్ ఉన్నాయి వచ్చి కాసేపు కూర్చున్నా మేడం, కొన్ని ఏమంటారు అవి బోల్ అనేవి ఉంటే క్లీన్ చేసినా కొంచేపు కూర్చున్నా ఆమ్ ఇంకో విషయం మాట్లాడుతున్నా
మేడం ఆ ఇప్పుడు కర్రీ ఏమి వండాలి మేడమ్ మీరు ఇప్పుడు ఈవినింగ్
ఆ పొద్దున్న మార్నింగ్దే ఉంది మేడం కొంచెం బెండకాయ కర్రీ ఉంది కొంచెం చెట్ నీ ఉంది
ఉమ్ గ్యాస్ తగ్గించుకోవాలె గ్యా గ్యాస్ తగ్గించుకోవాలె మేడం మనమ్స్ అసలే ప్రపంచంలో గ్యాస్ రావట్ అదే మేడం మనకు ఎలాక్ కరెంట్ బిల్ ఆ కరెంట్ బిల్లు తగ్గించుకోండి అని చెప్పి సోలర్ పెట్టుకోమని చెప్పేసి అంటున్నారు మనం గ్యాస్ ని తగ్గించుకొని వంట తగ్గించుకోవాలి మేడం మనం
అవును మేడం మంచిగా వాడుకోవాలి ఎందుకంటే మళ్ళా చాలా విలువయినది అది దొరకట్లేదు కాద మేడం ఎడ ఉ ఏం వంట జేస్తారు మేడం మరి అ
ఏం వంట మేడం అసలు గ్యాసే లేదు గ్యాసే రావట్లేదు మేడం వంట తగ్గించు. ఏదో అడ్జస్ట్ అవ్వడమే ప్ప మనది ఏ కర్రీ ఉన్నా అడ్జస్ట్ అవ్వాల్సిందే పొద్దున్న కర్రీ తోనే అడ్జస్ట్ అవ్వాల్సిందే మేడం మనం
ఎందుకు మేడం మరేం తయారు చేసుకోరా ఇప్పుడు ప్చ్
మేడం ఆహ్ చెయం మేడం చేయం ఆహ్ మార్నింగ్దే మేడం మార్ గోరుచిక్కుడు కాయ కర్రీ వండ్ మేడం మేం మీరేం వండిండ్రు మేడం
మెం బెండకాయ మేడం
బెండకాయి అదేన మేడం ఈవినింగ్ లేక నా
ఇగదే మేడం ఇప్పుడు అదే మేడం ఇగ మీరు ఇద్దరమెగా మేడం మళ్ళీ అ ఎందుకు వేస్ట్ చేయ్యాలి అంత ఉన్నది కదా చార అని
అ ఆ ఇంకేం చేస్తున్నారు మేడమ్
ఏమ్లే మేడం కూర్చున్నా ఉత్తిగనే ఆ స్నానం చేయాలి మేడం ఫ్రెష్ అప్ అవ్వాలి ఇప్పుడు నేను మెయిన్గా ఫ్రెష్ప్ అయిన తర్వాతకి వంట ఏడ్ రైస్ వడుతాయి ఇగ
అవునా మేడమ్ మేం గూడ సేమ్ వుండాల
ఆ మేడం రేపు పండగ ఎట్లా చేస్తారు మేడం
మేమ మేడం పొద్దున్న లేవాలి ఏ ఏవో ఇళ్ళు ఉడవాలి తుడవాలి పూజేయాలి మళ్ళీ గుడికెళ్ళాలి గుడికెళ్ళి అక్కడ కళ్యాణంజూడాలి చూసేసి తీర్థ తీర్థ ప్రసాదం తీసు కోని చింతలు తీసుకని అక్కడ అన్నదానం కార్యక్రమం జరుగు అకిందున్న అన్నం తినేసి లంచ్ చేశేసి మా ఇంటికి వచ్చి కొంచెం రిలాక్స్ అయ్యి కూర్చోవడం మేడమ్
నేను వర్క్ చేస్తలేరా మేడం మీ మీరా మేడం ఆ నేను గుడ ఇంట్లోనే మేడమ్ ఉప్మా మన్నింగ్ లేసి ఇళ్లంతా శుభ్రం చేసుకొని దేవుడి పటాలను శుభ్రం చేసుకొని పూజ చేస్తా మేడం పొద్దున్నే నేను చెస్ పోని గుడికి ఎంత మెగా ఆయేగా అ టై త పదకొండున్నర ఆ టైంకి వెళ్తాం అన్నట్టు మందిరానికి రామందిరానికి వెళ్ళారు క మాకు రామ మందిరం ఉంటంది దగ్గరలో అక్కడ అనేది అన్నాడు బాగా చేస్తారు కళ్యాణం కళ్యాణ మహో చా బాగా చేస్తారు ఇక్కడ ఆ చాల అద్భుతంగా చేస్తారు మేడం ప్రతి సంవత్సరం వెళ్తాం మేడం మేము వె వెళ్ళేసి అక్కడ ప్రసాదం తీసుకొని కొంచెము ఏమ్మంటారు పులిహార ఇవన్నీ తినేసి వస్త మధ్యాహ్నము మాకు అన్నదానం అనేది ఉంటది అక్కడ అన్నదానం ద చేసి చిన్నగా పిల్లలు తీసుకని వాళ్ళకేమన్నా ఏమనా బొమ్మలు అవి ఉంటాయి కదా మేడం ఆ బొమ్మలు కావాలంటే కావాలంటే కొనిచ్చి పిల్లలకి కాసేపు సర్వదిరిసి చిన్న గా ఇంటికి వస్తా మిగ
అలాగా మేడం అంటే బాగా ఎంజాయ్ చేస్తారు కావచ్చు మీరు ఈ రోజు అక్కడ
మేడం
అ నవమి రోజు మంచి పండుగ జరుగుతుందేమో మంచి కళ్యాణం జరుగుతుదేమొ
ఆ మీకా మేడం
మీరు మీరు
ఆ మగ్ బా ఆ మాకు బానే ఇస్త చ మేడంమ్ మాక్కడ బాగా జరుగుదుంది మేడం మీరు అక్షింతలు తెసుుకుంటాము ఇంకొకటి ఏమంట రూ మనా ఏ మేడం మనం ఏమంటారు తాల పూసలు పూ పూసలుంటే కద అది సలు ఏద దీన్నే ఏమో అంట్రూ మేడం పూజలా మామూలుగా మన ముత్యం, ముత్యం ఎస్ ఆ ముత్యం ఆహ్ ముత్యం తీసుకొచ్చుకుంటాం. ప్రస్ సంవత్సరం నేన్ అక్కడ కూర్చొని
కూర్చొని తీసుకొస్తారా మేడం మీరు. ప్రతి సంవత్సరం
ముత్యం అనేది తెచ్చుకుంటారెమో. ఒక్క ముత్యమైన దొరికిచ్చి కుండా. ఉహ్ మిస్సవ్ం ఆహ్ దగ్గర కూర్చుంటాము ఇంకోక్కట్టి మా ఆహ్ దగ్గర ముత్యం అందిపిచ్ కుండం. అంటే మాకు మామూలుగా ఏమంటారు. వియా వి. ఐ. పి చడలట్లాలాగా దొరికినప్పుడు పోయి కూసుంటాం. ముందట్నే ఆహ్ ముందు.
ఒక్క ముత్యంమైనా దొరుకుతది. చాలులే మేడం మీరు. ఆ ముత్యం నేం చేస్ తార్ మేడం మీరూ అసలు ఆహ్ మేడం ఆహ్ ముత్యంని ఏం చేస్తారు. మేడం మీరు రూ అస్సల్
నేను మామూలుగా అది ట్లో మామూలుగా మన పుస్తలలో సెట్ అయితే. అది సెట్ అయితుంధంటే దీంట్లో పెట్టుకుంటాం మేడం. లేదంటే దేవుడు దగ్గర లోపల పీరువాలో దేవుళ్లు ఉంటాయి. మేడం మాకు ఆ లోపలే పెట్టేస్తా. లాకర్ లో పెట్ తెచ్చుకుంటావేమే
ఉహ్మ్ ఇప్పుడు అక్షంతలు తీసుకొస్తారు. కా మేడం మీరు అది ఏం చేస్తా ఉంటారు మీరు
అదా మేడం అదే మేడం అన్ అదే మన మామూలుగా దేవుళ్ళ దగ్గరైనా పెట్టేస్తా లేదా బీరువలనైనా పెట్టేస్తా.
ఉహ్మ్ హు లాగదు మేడం దాన్ని తీసుకొస్ తే మనము. ఇప్పుడు పిల్లల బట్ లు ఉంటాయి గా
ఆ ఆ అంటే ఆహా ఏంటి మేడం. మన వ అక్షంతలా
ఒక్క నిమిషం మేడం. అదే మనకు పిల్లల బర్డే గాని
ఉహ్మ్ ఉహ్మ్
మ్యారేజ్ డే గానీ
అక్షంతల మేడం.
ఆహ్
అక్షంతల అయితే నార్మల్ గా బర్త్డే లకు, మన మ్యారేజ్ డే లకు, మామూలుగా శుభకార్యాలకు మాములుగా అవి అనేటివి మేము పెట్టుకుంటాం. ఆహ్ పూజ టైం లో పెట్టుకుంటాం. అవును అవును మేడమ్ అన్వ్ మేం కూడ అట్లనే చేస్తాం మీరెలా చేస్తరు మేడమ్
మేము అట్లా చేస్తా అందుకే అడుగుతున్నాను
హుమ్ అదే మామలుగా ప్రోగ్రాంలకు పిల్లల బర్త్డేలకు ఆశీర్వాదం కోసం పాడుకుంటాం దేవుడి దగ్గర బెడతాం తీసుకొచ్చి అదైతే
బర్డే బర్డే ఫంక్షన్ చేస్తరా మేడం పిల్లలకు లేకున్ అంటే నార్మల్గా చేసుకుంట్ర
ఆ చేస్తాం మేడం అంటే మామూలుగా మా అమ్మ వాళ్ళు మేము మా పిన్ని వాళ్ళు అట్లా చేసుకుంటాం మేడం పిల్లలకు బానే చేస్తాం
మంచి పాటి చిన్న పాటి లాంటివి చేస్
ఆ చిన్న ప చిన్న పాడ పాార్టీ లాంటివి చేసుకుంటాం అంటే చిన్నబాబు చిన్న బాబు వన్ ఇయర్ అట్ల అప్పుడైతే బానే పెద్ద ఫంక్షన్స్ ఏ చేసినము ఆ ఇప్పు కొంచెం పెద్దగయ్యింది కాబట్టి మామూలుగ ఇగ ఇంటి వరకు మాత్రమే చేసుకుంటాం మా ఊర్లో అట్ల పిలిపిచుకొని
హుమ్
ఇట్ల చేస్తాం మేడమ్ మీరు చేస్తరా మేడం పిల్లలకి మీర్ పిల్లలకి చేస్తరా మేడం
ఆ మేము కూడా చేసినాం మేడం ఫస్ట్ టూ బర్త్డే పా బాబు అప్పుడు ఫంక్షన్ లాగా చేసినాం పాప అప్పుడు కూడా ఫంక్షన్ లాగ చేసినాం ఇప్పుడు సెకండ్ థర్డ్ ఆ థర్డ్ బర్త్డే వరకు కొంచెం ఫంక్షన్లవి చేసినా తర్వాత మామూలుగా మామూలు చేసుకుంట పోయిన అలా ఎప్పుడు అమ్మా నాన్న పిలుచుకోవడం చెల్లెలు ఉంటే చెల్లి వాలని పిల్చ్ పీల్చుకోవడం అక్కనోలక్ కుకో ఇట్లా పీల్చుకొని పిల్లలన్ తి కొని స్పి అదెకి కోస్ పంచివేట్ పంచిపెడతాం మనమే పిల్లలక్ గుడా పిల్లలకు చాక్ ఎటు హా టో ఇప్పుడు హా కార కారపూసలు అంటుండే ఇప్పుడు
హు హు హు
పెట్టి పిల్లలకు ఇంక భోజనం పెట్టేది ఉంటే భోజనం పెడతాం మేడం అలా పెట్టి పంపిస్తాం.
అట్లా బాగుంటది మేడమ్ ఎందుకంటే. పిల్లలు కూడా వాళ్ళ ఆశీర్వాదం ఉంటాది. కదా తీన్నళ్ళకి తీన్న వాళ్ళ ఆశీర్దిస్తారు. కాదా. మంచిది అట్లా చేస్తే మేము కూడా అట్లనే చేస్తాం మేడం మామూలుగా అంటే, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారు మేడం, మా ఫేవరెట్ ఫ్రెండ్స్ అట్లా వచ్చేస్తారు. ఒక ఐదు ఆరుగురుని పిలుస్తాము
లంచ్ లంచ్ చేస్తార మరి
ఆ చేస్తారా లంచ్ ఏర్పాటు చేస్త వాళ్ళకు కూడా
ఇప్పుడు మీ మ్యారేజ్ డే ఎట్లా చేస్తారూ మేడం మీరు హలో
మేడమ్
ఇప్పుడు మీ మ్యారేజ్ డే కూడా అట్లనే చేసుకో
మా మ్యారేజ్ డే కూడా అంటే మామూలుగా ఫ్రెండ్స్ అంటే. బ ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటర్ అండి బాగా క్లోస్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు వస్తారు. అన్నట్టు అంటే మేము. అంటే మామూలుగా బాగా రోజున ఏం చేస్తార అంటే వాళ్ళు కేక్ తెస్తారు మేడమ్ మాకు సెలబ్రేషన్ చేయిపిస్తారు వాళ్ళ ఫస్ట్
అలాగా మేడం
మా సార్ ట్రీట్ ఇస్తాడు మళ్ మా ఇంట్లో ఒకసారి ఇంట్లో చేస్తాం మేడం
అవునా బయట నుంచి తెచ్చుకుంట్ర
అంతే మేడమ్ మీరు కూడా చేసుకుంటారా మేడమ్ మ్యారేజ్ డే ఆ బయట నుంచి తెస్తా మేడం వాళ్ేసుకొస్తారు సర్ప్రైజ్గా
ఇప్పుడు చేూసుకుంటారా మేడం
మేం మంచి చేసుకుంటాం మేడం బాగా చేసుకు కుంటాం నాకు మ్యారేజ్ నా అది నా పెళ్లైన కొత్తలో నుంచే స్టార్టింగ్ లో కొత్త బట్టలు తీసుకోవడం మా సారు అట్లా మా సారు తీసు కుండా నేను మాత్రం కొత్తసారీ కంపల్సరీ బట్ట బట్టలు తీసుకుంటా ఆ ారీ కట్టుకొని గుడికి పోవడం ఇద్దర కల్సి గుడి కి పోయి మళ్ళీ ఈవినింగ్ కేక్ కోసుక అట్లా చేస్తాం అట్లా ఒక టెన్ ఇయర్స్ వరకు చేసుకున్నాం మేడం మేము తర్వాతదా మా సార్ ఇప్పుడు పోయిన సంవత్సరం ఏమో
ఓకే మేడం మేడమ్ ఓకే